హలో
హలో
వినిపిస్తుందా,
వినిపిస్తుంది.
అవునా బాగున్నారా,
అండి మీరు ఎలా ఉన్నారు,
బాగున్నానండి ఎందుకు బలేరండి,
ఆ వట్టిగానే అండి,
ఏం లేదండి ఒంట్లో బాగానే ఉంది, కాని
అవునా మీదా బాలేదా
ఆ
తిన్నారా లేదా అండి మరి
తిన్నానండి మీరు తిన్నారా,
ఆ అంటే పొద్దున్న తిన్నా అండి ఇప్పుడు మళ్ళీ వంట చేయాలండి,
మళ్ళీ ఎందుకండి గీ టైమ్ లో
అంటే మధ్యాహ్నం తింటాం కదండి,
అవునా
మా అమ్మగారు ఒక పొద్దండి ఉపవాసం సో మా అమ్మగారి కోసం పప్పు చారు,
మీ అమ్మని మంచిగా చూసుకోండి మీరు
ఆ సరేనండి
వంట చేయాలండి ఇప్పుడు ఇగా అదే పని,
అవునా
మీది ఏంకురా అండీ
మాది మటన్ అండి
అవునా అండి మటన్ అంటే ఇష్టమా అండి మీకు
అవునండి ఫుల్ ఇష్టం
అవునా మరి సూప్ చేసుకు అంటే మరి పులుసు పెట్టుకున్నారా ఎట్లా వండిరు దగ్గరికి వండరా,
పులుసు కాదండి దగ్గరదే
నాకు ఇష్టం అండి అట్లా
మీరు ఇది తినేది కాదండి,
అవునా
అవునండి
ఉహు నాకు ఆ మటన్ అంటే ఇష్టం అండి చాలా,
ఏ మటన్ అంటే ఇష్టమండి
అ ఇష్టం అండి ఏ మ
మీకు మీకు అన్ని ఇష్టాలే అన్నట్టున్నాయిందండి మీరు అన్ని ఇష్
ఆహా అంటే ఎక్కువ తిననండి కానీ బావుంటదండి నేన్ చికెనే ఎక్కువ తింటా కాని నేను చికెన్ తినడం చికెన్ తినడం బంద్ చేసినా అండి ఇక ఈ రోజు నుండి
అవునా అండి
హ్మ్ ఒక వన్ మంత్ అంటూ ఒక నెల రోజుల పాటు
అండి అండి అందంగానే ఉంటారా ఎలా ఉంటారు మీరు,
ఏమో అండి తెలీదండి
ఆ
మీరే చెప్పాలి
చెప్తానండి నార్మల్గా అంతే మీరని కాదు మీరు ఎలా ఉన్నారు నాకు తెల్వదు కానీ ఇప్పుడు వండాలనుకుంటున్నానంటే మరిలా లావుండద్దు అన్నట్టు
లా ఉండొద్దు అనుకుంటరా
ఆ మరి అంత లావు ఉండదు కొంచెం సన్నబడి ఉండాలి అన్నట్టు అనుకుంటున్నాం
అంతేనండి
అవునా అంత లావు కూడా ఉండకండి మరి కొంచెం ఎందుకు అంత లావు ఎందుకు అయినారు ఫస్ట్ ఇలానే ఉండేనా
అంటే ఫస్ట్ కొంచెం ఉండే అండి తర్వాత ఇక ఆయిల్ ఫుడ ఎక్కువ తిని
ఈ మధ్యనే ఎక్కువ అయితున్నట్టున్నారు కదా హలో ఈ మధ్య ఇంకా ఎక్కువ అయినట్టున్నారు కదా
ఆ ఈ మధ్య ఎక్కువయ్యానండి
అలా అవ్వకండి కొంచెం తగ్గండి కొంచెం ఏదన్నా చేసుకో
ఆ ఏంటండి
కొంచెం తగ్గండి ఎందుకంటే చేసుకునే వాడు కొంచెం చేసుకోవాలి కదండి నచ్చి
మా అమ్మ వాళ్ళు ఇప్పుడేం చేయ్యరండి ఇంకో మూడు సంవత్సరాలు నా ఆశర్ చూడాలి పెళ్ళి చేయరండి అయినా పెళ్ళి మీదనే ఇంట్రెస్ట్ లేదండి ఏమంత పెళ్ళి చేసుకున్నవాడు ఎవడు బాగుపడుతుందండి
అవునండి ఈ మాటలు జస్ట్ చెప్పవ చెప్పడం వరకే అండి పెద్దగా పీకాల్సింది ఏం లేదు లేదండి మీరే కానీ కానీ అది అది ఏం కాదండి కానీ అది ఏం కాదండి మీరు అనుకున్నట్టు ఏం కాదండి
అదే అండి అనుకున్నట్టుంటే ఎప్పుడో లైఫ్ బాగుండు కదండి జీవితం ఎప్పుడో బాగుండేది అ అనుకున్న అనుకున్నట్టు ఉండదు కాబట్టి ఇదే జీవితం అంట్రు
ఎందుకు ఇప్పుడేమైందని మీరెందుకు మంత బాధలో ఉన్నారు జీవితం బాగుండేదిన్నట్టు ఎందుకేమైందండి మీకు
ఇక నాకు చెప్పలేనని బాధలు ఉన్నాయండి
చెప్ప చెప్పుకోండి ఒక దోస్త్ అనుకోని
హ్మ్
ఆ అండి
ఈ ఎందుకులేండి మీ నా బాధలు పంచుకొని మీరు బాధపడు తప్ప ఏం లేదండి నా బాధలు నేను ఏవో పడతాను లేండి
చెప్పు చెప్పుకోండి నార్మల్గా లేదు లేదు గాని బాధలు చెప్పండి విం విందామని చూస్తున్నా నేను
నా బాధ లేందండి ఖాళీగ ఉంటున్నా ఇంట్లో
ఎవరు ఖాళీగా ఉంటున్నారు
నేనే ఆ ఆ
అదే పెద్ద బాధనా అలా అంటే మేము ఇరవై రెండు సంవత్సరాలు సంవత్సరాల నుంచి ఖాీళిగానే ఉంటున్నాం
అంటే నేను కూడా అండి మా వాళ్ళు ఇంకా మాట్లాడు లేరాండి
మీరు ఆడ ఆడపిల్లగా మీరు ఖాళీగ ఎవరు మాట్లాడతలేరు
మా వోడు మాట్లాడతలేడండి
అవునా ఎందుకట
ఏమో అండి మరి మీరన్నా అడుగురాదండి అసలు
నాకుతెలవదుకదండి మీ మీకే తెలిసి ఉండాలి ఎందుకు మాట్లాడతలేడో
ఏమో అండి నేను చెప్ తినడు మీరన్నా మాట్లాడిపీయండి మమ్మల్ని
మీరు చెప్తేనే వినినప్పుడు నేను చెప్తే
అంటే అర్థం చేసుకోవాలి కదండి డి అంటే మీరు చెప్తే కొంచెం అర్థం చేసుకుంటడు నేను చెప్తే లైక్ ఇద్దరం కోపంలో ఉన్నం కాబట్టి ఇక ఏం అర్ధం కాదండి అదే మీరు చెప్తే మీరు మంచిగా చెప్తున్నారండి మీరు ఇట్లాంటి దాంట్లో మంచిగా సాల్వ్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు
ఏ లేదండి నేను నాకు ఇలాంటి దాంట్లో అంత సాల్వ్ చేసే అంత లేదండి నేను అంత అంత మంచివాన్ని కాదండి
ఆహ్
నేను అంత మంచివాడిని కాదు సాల్వ్ చేసి మాట్లాడిపిచ్చే అంత మంచివాడిని
అయ్యో మీరేమో పరిష్కారం చేత్తరని నేను అనుకుంటున్న
లేదండి నా నాకు ఎందుకో ఇది చేయాలనిపించటం లేదండి మీ పరిష్కారం
అవునా మరి అందుకే చెప్పానండి నా బాధలు చెప్పినా మీకు
ఇక బాధ బాధలే ఇంకేం చెప్పలేదండి మీరు నన్ను మీరు బాధలు చెప్పండి అంటే డైరెక్ట్ నన్నే షేర్ నన్నే పరిష్కారం ఇమ్మం
అంటే అదొక బాధనే కదండి దాంట్లో నేను మునిగిపోయినా బాధలో నేను పిచ్చిదాన్ని అయి పోతున్నాండి
అలా ఎందుకు అవడం అండి పిచ్చి ఎందుకు అయితున్నారు మీరు అలా టైం మీరు టైమ్ కి అన్నం తింటున్నారా ఫస్ట్
తింటున్నా అండి అంటే మొన్న మూడు రోజులు తినలే అండి ఫెస్ట్ ఉండుడు వల్ల ఆహా ఒక రోజు బయటికెళ్ళి తిన్నామండి
ఎవరితో వెళ్ళిరండి బయటికి
ఇద్దరుంటరండీ ఒక చెల్ల ఒక తమ్ముడు
అవునా తమ్ముడు మీ తమ్ముడేనా
మా తమ్ముడు కాదండి వాళ్ళ లవర్
ఆహా అచ్చా
వాళ్ళిద్దరు పోతున్నరండి పోతుంటే నేను పోన్ రాను అనంటే అప్పుటిదప్పుడు ఇక ఆమె రా ఏం కాదు అని చెప్పేసి తీసుకెళ్ళిందండి అండి
అవునా
నేను పోతే ఎట్లుంటదని పోన్నన్నా అండి
ఏ మీ మీ ఇష్టం ఉంటదండి మీకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్తారు అందులేముంది
అయితే నేను సాయంత్రమే ఆర్డర్ పెట్టుకుంటా అనుకున్నానండి ఆమె ఏమొద్దు ఇగ పోదాంరా అని చెప్పిందండి నేను రాలె లేట్గ రెడీ అయినా ఇగ రూమ్కొచ్చి అంటే మా గదికొచ్చి రెడీ అయ్యే వరకు కూర్చుందండి తయారు చేపిచ్చింది ఇగ మళ్ళీ రానంటే అల్ల అయ్ అంటే ఆహ్ ఉన్నడు కదండి అతను అతనికి కాల్ చెపిచ్చి రమ్మంటే ఇగ అతను మా తోటి రావ అక్క అ ది దనంటే ఇగ రెడీ అయి ఎల్లానండి తయరాయ్
తయారయ్యారా ఎలా మంచిగనే కొత్త బట్టలు వేసుకొని వెళ్లారా
లేదండి నా దగ్గర ఉన్నయే ఒకటి వేసుకొని వెళ్ళానండి
అవునా ఎండలు ఎక్కువ కొడుతున్నయి చున్నీలు ఏమైన్నా వేసుకొని వెళ్ళారా
లేకపోతే ఈ ఎండకి వామ్మా
అదే అదే వేసుకొని వెళ్తేనే మంచిదండి
హు అదే అండి ఇగ వెళ్ళాము కొసేపు ఉన్నాము ఇగ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారండి ఇగ నేను అంతసేపు ఆడుకుంటున్నా అండి ఇద్ద చిన్న పిల్లలు వచ్చిండేయండి అక్కడికి వాళ్ళతో ఆడుకున్న అడ్డేనేనండి వాళ్ళతో టి అక్కడ ఒక ఆ ఉయ్యాలలాగ ఉన్నాయండి అవ్వి ఊకుంట ఆడుకుంటున్నా వాళ్ళు మాట్లాడుకున్నారండి ఇగ తర్వాత పోదామని నేనే వచ్చానండి ఎండ బాగుండేయండి ఇగ లోపలికి వచ్చాం ఇగ మళ్ళీ సాయం త్రం కూడ వాళ్ళిద్దరు కలిసి కొనుక్కోని తిన్నారండి ఒక ప్లేట్ లో గాని ఇగ నిన్ తినలేదండి
అవునా
ఆ ఇగ బయట చూస్తూ ఉండే అండి నేను హు ఇంగ వాళ్ళు తిన్నారు నైట్ ఏమో అండి నాకు తినాలనిపియలేదు
ఈ రోజు తిన్నారా మరి మంచిగా
ఈరోజు ఒక పూట తిన్నానండి ఇప్పుడు తినాలండి ఇంకా రెండు పుటలు
ఆ తినండి మంచిగా తినండి మీరు ఆలోచించకండి దాని గురించి
హు ఆలోచన రాకుండా ఎట్లా ఉంటాయండి
ఇగ అయింది అయిపోయింది ఇగ అది ఏదన్న మర్ మారుతదని మీకేమన్న నమ్మకం ఉందా అండి
ఉందండి పక్కా ఉందండి
నాకు నమ్మకం లేదండి అంటే మీ మీ మీ మాటల ప్రకారం చెప్తున్నాను మారుతదని నమ్మక కం లేదండి నాకు
ఎవరు మాటలైనా మారేది ఉంటే మారుతుందండి ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టిడు దేవుడు
నేనదే అంటున్నా దేవుడు రాసిపెట్టిండు గవచ్చు ఇగ మారదన్నట్టు అంటున్నా
ఆ
దేవుడు రాసి పెడతాడు గాని దేవుడు ఒక్కటి నుంచెలి పది అంకెలే రాసి పెడుతాడండి పది తర్వాత వంద వరకు మనమే రాసుకోవాలి
అమ్మో నాకు రాసుకోవడానికి రాదండి
ఏం మస్తాదండి మరి బోస్
ఆ అంటే నాకు తెలీదు కదండి ఎట్లా రాయాలో నా రైటింగ్ బాగుండదు
అన్ని దేవు అన్ని దేవుని పైనే భారం వేస్త ఎలా అండి ఇన్ని కోట్ల జనాభా ఉన్నది ఒక్క దేవుడు ఎంత మందినని చూసుకోగలుగుతాడు
ఏమో అండి అది తెల్వదు కానీ, నాదైతే ఆయననే రాయాలండి. నాకు రాయడానికి ఉండదండి. లేపోతే ఇంకెవరనా రాయాలాండి మరి ఎవరైనా రాయి మీరు రాస్తారా అండి మరి నాది
లేదండి నే నాదే నేను రాసుకుంటలేనండి. మీదేం రాయాలి.
మీరతే కసుకోవట్లే అండి మీగూడా రాయడం రాదా
అ లేదు నా ఇ నాకు ఎలా జరిగినా జరిగిపోని అన్నట్టు నేను వదిలేసినా అండి. చూసినా రాద్దామని అనుకున్న నేను కూడా
రేపు మీ కళాశాలకి సెలివేనా అండి.
ఏమో అండి మాకు నాకు రోజు సెలవే అన్నట్టుందండి. నేను క ఏం కళాశాలకు వెళ్ళ
మరి మీ అమ్మ నాన్నగారు ఏమనట్లేదా అండి.
ఆ వాళ్ళకి తెల్ తెలుస్తలేదా అండి. చెప్పారు ఎందుకు కళాశాలకు ఎందుకు వెళ్ళర్ చె లేదని చెప్పినా అండి
ఏమన్నారండి మరి
ఏమో అండి మీతో మాట్లాడుతా అంటే, టైం ఒట్టిగానే గడిచిపోతుంది ఏందండి.
అవునా అండి టైమ్ ఎప్పుడూ వృధా చేసుకోకండి. సరే అండి మరి ఉం ఆ సరే అండి